హలో
హలో
హలో
ఆ చెప్పండి
ఆ వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ భోంచేశారా
చేయలేదండి మీరు తినిపిస్తారని వెయిట్ చేస్తున్నా మీరు చేశారా
లేదు చేసాము
ఆ
ఆ
ఇంకేంటి ఏం తిన్నారు
ఏం తినలేదండి మేము బెండకాయ ఫ్రై రైస్ తిన్నాం
ఉ
ఉ ఉ ఇంకేంటి ఆ ఏం లేదండి ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది కదా మీకు క్రికెట్ గురించి తెలుసా అసలు మీరు క్రికెట్ చూస్తారా
ఆ చూస్తానండి
ఉ నాకైతే అసలు క్రికెట్ గురించి ఏమీ తెలియదు ఏమో తెలుసు అంటే టీమ్ కి లెవెన్ మెంబర్స్ ఉంటారు అనేసి అదే ఇ ఇండియాలోనే పెద్ద హైయెస్ట్ పెద్ద గేమ్ అని
ఆ
అట్లాదేదు స అంతే మళ్ళీ క్రికెటర్స్ ఆ కొన్ని క్రికెటర్స్ నేమ్స్ ఆ
ఆ ఎవరెవరు తెలుస అండి
ఆ విరాట్ కోహ్లీ తెలుసు
ఆ విరాట్ కోహలీ అ విరాట్ కోహలీ ఎలా తెలిసుందికి
ఆ అంటే ఇప్పుడు గొప్ప ప్లయర్ కాబట్టి అట్లా తెలుసు మళ్ళీ రోహిత్ శర్మ తెలుసు
ఆ
ఇంకా సచిన్ టెండూల్కరు
ఆ
హ కా బూబ్రా
భూమురా ఆ
ఆ అలా వాళ్ళంతా తెలుసుందిడి నాకు కొంతమందికి తెలుసు అంతే
ఆ విరాట్ కోహ్లీ ఏ టీం కాడుతారు అండి
ఆ ఏమొ
ఇప్పుడ ఇప్పుడు ఐపిఎల్ జరుగుతుంది కదా
ఆ ఐపిిఎల్ అంట అంటారు ఒకసారి ఆర్సిబి అంటారు ఏమేమో అంటా ఉంటారు
ఐపిఎల్ లో ఆర్సిబి అనేది ఒక టీమ్
ఐపిఎల్ లో ఆర్సిబి అనేది ఒక టీం
ఉ ఐ పిఎల్ అనేదో టోర్నమెంట్
టోర్నమెంట్
అ కొం టీంలన్నిీ కలిపి కొన్ని మ్యాచ్లు ఆడి దాంతో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో ఉండే వాళ్ళంతా
ఆ
ప్లేఫ్ సర్వీస్ అవటం పలి క్వాలిఫైర్స్ దాంతా కెళ్తారు దాంత కలి తర్వాత ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఉండే వాళ్ళకి టాప్ టూ
ఓ ఫైైనల్ సెమీ ఫైైనల్ వాళ్ళు అట్లా కాదా అట్లా నేనా
ఈరోోజు ఫైనల్స్ ఉన్నది అట్లా ఐపీఎల్
ఆ ఆర్ సి బి కి మరి ఆపోజిట్ టీమ్ ఏంటి
ఈ రోజు ఫైనల్స్ ఆర్సిబికిి గుజరాత్ కి
గుజరాత్ కా
అ
డైలీ ఉంటుందా మ్యాచ్
లేదు ఈ రోజే లాస్ట్ ముంద టూ మంత్స్ కంటిన్యూస్ గా ఉందిండీ
అవునా అంటే ఈ రోజు ఆర్సిబి విన్నా లేకపోతే గుజరాత్ విన్నా అని అట్లానా
ఆ
ఆ మరి ఇంకోటి ఏమి మరి ఏమో రన్స్, అంట సిక్స్ అంట, ఫోర్ అంట
హ్మ్ టాది క్రికెట్ లో
గదా ఆ
క్రికెట్ లో ఒక పిచ్చు ఉంటుంది.
ఆ
ప్చ్ అక్కడ బ్యాటింగ్ చేస్తారు. బా, బా, బౌలింగ్ కు వేస్తారు.
ఆ ఆ బ్యాటింగ్, బౌలింగు అది తెలుసు. ఇప్పుడు సిక్స్ కొడితే, ఫోర్ కొడితే
బౌలియనికి ఒ బౌండరీ ఉంటుంది. ఒక గీత ఉంటుంది. ఓక్కా ఎంతక్కు ఒక దూరంలో సిక్స్టీ సెవెంటీ, మీటర్స్ దూరంలో ఒక లైన్ ఉంటుంది.
ఆ ఆన్లైన్ దాటిపోతే సిక్సా
దాన్ని బౌండ్రీ అంటారు. దా అక్కడికి ఒ బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ కొట్టిన్నాడు అనుకో
ఆ కొట్టిన తర్వాత
త్రుగా పిచ్ పడకుండా గాల్లోనే బౌండ్రీ లైన్న్ అవుత్
సిక్సా ఆ ఒకవేళ పిచ్ పడే పడ్
ఓక్ పడి పిక్ పడిత్ పోతే ఫోరు
ఆ మరి ఇంకా ఏమి అసలు ఆ క్రికెటర్స్ వాడే బ్యాట్స్ గానీ బాల్స్ గానీ అవన్నీ చాలా సేఫ్టీ మెదర్స్, సేఫ్టీ రూల్స్, లాగా అట్లంతా వాడతారా మామూలుగా, మనం వాడే నా ఉమ్మల్ పాల్స్ కదా.
ఆహా మా క్రికెట్ లో అక్కడ ఏం ఇంటర్నేషనల్ క్రికెట్ల అవార్డ్ అంటే ఇది లెదర్ బాల్స్ అది కొన్ని లేేయర్స్ ఉంటుంది. లోపల దాని లోపల ఒక రాయిలాగా ఉం టుంది. అది లెదర్ తో కుట్ చెప్తారు.
ఏంటి ఆ అప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది. కదా ఒక రాయి లాగా ఉంటే
ఆ వెయిట్ ఎ ఎక్కువ ఉంటుంది. అది నీకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాంక ఉంటుంది. బాల్లు
ఆ మాములు ఇప్పుడు ఆ బాల్ని ఎలా కొడతారు. మాములు ఇప్పుడు మనకున్న టెంపల్ బాలా అదేమో బాల్ అంటారు. కదా
ఆ అట్లా బాల్ దంతా ఇట రాదు. ఆ బాల్లు లెదర్ బాల్లు అది గ్రౌండ్ పైన పిచ్చేస్నా అంత బావుంటుండె అంటే మ మనువ మనం, ఇప్పుడు ఆడే దగ్గర ఆడితే ఆ బాల్ ఎగదు. దానికంటూ సపరేట్ గా ఆడితేనే ఎగిరేది. ఆ బాల్ అంటే భూమి అనేది గట్టిగా ఉండాల అ అది అదైతే పిచ్చ్ పడుతుందో అంత గ ట్టిగా ఉంటేనే అది బాల్ ఎగురుతుంది.
మరి ఇప్పుడు, ఆ మరి ఎన్ని కు ఓవర్స్ ఉంటాయి. రన్స్ ఉంటాయి, వికెట్స్
ఆ ఇప్పు ఆ బ్యాట్ కూడా కాస్ట్లీ బ్యాట్స్ అవన్నీ నీకి బ్యాట్స్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ విల్ ఇంగ్లీష్ విల్లో బ్యాటని, కాశ్మీర్ విలో బ్యాట్ అని మళ్ళీ నార్ మల్ బ్యాక్ లో
ఆ క్రికెట్ చూసే బాట్ వాడేది.
ఇంగ్లీష్ ఫీడ్లో బ్యాట్లు, అది ఎలా ఎలా ఎలాంటి చెక్క అంటే ఒక్క చెట్టు ఉందనుకో ఒక్కవం వందేళ్లు పెరిగింటుంది. చెట్టు
పెద్ద చెట్టు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న చెట్టు.
ఆ ఆ చెట్టు అడుగుబాగన ఉంటుంది. కదా చా
రూట్స్ రూట్స్ భాగం నుంచి
రూట్స్ కాదు. భూమి పైనే గట్టిగా ఒక అంటే ట్రీ బాటమ్ లో
టే కాండం కాండం.
కాండము
ఆ
కాదు కాదు. చ్చ్ ఇప్పుడు
స్టెమ్ అంటారె స్టెమ్ స్టెమ్మ్
కాదు స్టెమ్ కాదు. ఇప్పుడు నీకి వేర్లు వేర్ల తర్వాత చెట్టు అట్లే పెరుగుతుంది. కదా భూమి పైన చెట్టు పెరుగుతుంది కదా.
అదే మధ్యలో ముద్దలాగా, స్టెమ్ లాగా అదే అం. టుంది.
దా దాంతో నీకి మధ్యలో ఉండేది. తీసుకుంటారు ఆ చెక్క చానా స్ట్రాంగ్ ఉంటుంది.
ఆ అవున్లే అవున్లే కాండమంటే ట్లా పోయింటయ్. చూడ్ చెట్టుకి అవి కాదు. అవి నీ తిన్ గా సన్నగా ఉంటాయి. అవి లేయర్స్
ఆ
ఆ అవునులే మొద్దు లాగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ
ఆ దాన్ని కరెక్ట్ గా కట్ చేసి దాన్ని బ్యాట్ లా చేస్తారు.
ఆ అలా న చెట్టుతోనే నా బ్యాట్ న్ చేసేది
ఆ ఆ అది కొంచెం స్ట్రాంగ్ ఉంట్ టుంది అది చెక్క స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి బాల్ ఆ బాల్ ఏశినా ఆ బ్యాట్ కి పెద్ గా అంత ఇది చూపీదూ మళ్ళీ ఆ చెక్క చానా గట్టిగా ఉంటుంది కాబట్టి బాల్ని కొట్టేపాటికెళ్ళి పోతుంది.
ఆ మరి ఇప్పుడు మనము ఫర్నిచర్ లాగా అట్లాంటి ఆ ఫర్నిచర్ తో కూడ చేసుకున్న బ్యాట్ అం తా ఉండదు కదా వాళ్ళకి ఇదీ
బ్యాట్లంత ఏయదు ప ఆ బాల్ ఏస్తే ఇరిగిపోతుంది.
ఉమ్ మరి ఇప్పుడూ ఇప్పుడు స్టేడియమ్స్ లో అలా అంతా ఆడియన్స్ అట్ల అంతా ఉంటరు కదా.
ఆ
ఎంకరేజ్ చేయడానికీ ఆ కిర్కెట్ సౌండ్ సూ
అవు అవ్ ఇప్పుడు క్రికెట్ అనేది త్రీ ఫార్మెట్స్ జరుగుతుంది మెయిన్లీ త్రీ ఫార్మట్స్ టి ట్వంటీ, ఓ డీ ఐ టెస్ట్ మ్యాచ్ అనేసి
అవునా నాక్ ఇదేం తెలీదూ.
టీ ట్వంటీ అంటే ట్వంటీ ఓవర్స్. ఒక్క ఓవర్ కి సిక్స్ బాల్స్.
ఓవర్ కి సిక్స్ బాల్స్ అట్లా ఎన్ని ట్వంటీ.
ట్వంటీ అంటే వన్ ట్వంటీ బాల్ స్ ఒక ఒక్కొక్క టీమ్ కి రెండు టీముల్కి కలిపీ
ఆ టూ ఫార్టీ బాల్స్ ఆ
టీ ట్వంటీ. టీ ట్వంటీ బాగ ఫేమస్ ఇప్పుడు.
ఆ ఇప్పుడు అవుట్ అయిపోయినారంటే ఎట్లా క్రికెట్ లో. అంటే ఇప్పుడూ
అవుట్ అయిపోతే వాళ్ అంతే అవుట్ మళ్ళీ రా ఆడలేరు ఆ మ్యాచ్ అంతా ఆడలేరు బ్యాటింగ్ ఆడలేరు
బ్యాటింగ్ ఆడ్ ఓన్లీ బౌలింగ.
హ్మ మళ్ళీ బౌలింగ. ఇప్పుడు ఒక టీమ్ ఉన్నదనుకో ఇప్పుడు మీ టీమ్ మా టీమనుకో మా టీమ్ నుంచి నేను బ్యాటింగ్ వస్తాను
ఆ
ఒకవేళ నేను అవుట్ అయిపోయినాను అనుకో మల్లినాకి మల్లినా బ్యాటింగ్ అడేకి ఛాన్స్ రాదు ఈ మ్యాచ్ లో నీ మీకు మాకు జరుగుతున్న మ్యాచ్ లో మళ్ళీ నేను వచ్చి బౌలింగ్ చేయ చెప్ప
ఆ నేను కూడా చిన్నప్పుడు ఆడేదాన్ని అంటే ఇట్లా అవుట్ అయితే బౌలింగ్ వేయ్యాలి
ఆ
అలా మరి ఇంకా ఏమి
ఓడి అనేది ఉంది ఓడిఐ అంటె ఓడిఐ అంటె
ఆ అవును నేను ఎక్ ఆ ఎక్కడో సినిమాలో చూసినా నేను ఆ ఫస్ట్ ఫస్ట్ ఏ గేమ్ కైనా టాస్క్ వేసేది వన్ రూపీకాయిన్ తో ఉంటారు ఇప్పుడు మ్యాచ్ కూడా అలానే వేస్తారా
అంటే వన్ రూపీ కాయిన్తో కాయిన్తో అ అత్తా కాయిన్లు వాడరు ఇక్కడ వేరే కాయిన్లు వాడతారు ఇప్పుడు వన్ రుపీ కాయిన్కి ఏము ఉంటుంది వన్ రుపీ ఒక సైడ్ ఉంటుంది ఇంకోొక సైడ్
బొమ్మ ఒక సైడు న్ ఆ అదే బొమ్మా ఆ
ఈ రెండు ఉంటుంది కాబట్టి అది నార్మల్ గా మనము ఊర్లో అంటే మనం ఆడేటప్పుడు వేసుకు
ఉపయోగిస్తాం ఆ మరి ఇప్పుడు క్రికెటర్స్ టాస్క్ చేయడానికి
కాయలే
ఆ
వాళ్ళకి ఆ వన్ రుపీ మళ్ళీ లయన్ సింబల్స్ ఉండదు వాళ్ళకి హెడ్ హెడ్ అంటే హెచ్ ఉంటుంది టీ అంటే పక్క టైల్ ఉంటుంది వాల్కి హేచ్ లేదా టీ ఉంటుంది మీరు ఒక కాయిన వెనకాల
ఆ అంతేనా సరే సరే అయితే
సరే సరే